హలో.
వినిపిస్తుందా.
వినీపీస్.
ఎలా ఉన్నా. వు, ఏం చేస్తున్నావు.
బానేఉన్నాను, చెప్పు.
తిన్నడం, అయిపోయిందా.
చార్లు అడుగుతా, అడిగిందే అడుగుతావా, ఏమైనా ఆడు.
అవునా, అయితే ఒక పాట పాడు. నీకొచ్చు, పాడు. ఫిష్ లేద, మరి ఇంట్రెస్ట్ ఫిష్ ఎప్పుడు పోతారంట, రిలేషన్షిప్ కి. ఎందుకు రాదు.
నువ్వు పాడు నేన్ పాడతా.
నాకు రాదు, నీకు వొచ్చు, నేను విన్న. నాను నువ్వు పాడేది.
అ ఎపుడు.
అప్పుడు, ఒకసారి ఓచ్చినప్పుడు. చాలా సార్లు ఇన్నాను. నీ దాంట్లో ఒక మంచి. గాయకులు ఉన్నారు, నువ్వు గుర్తిస్తలేవు అవన్నీ.
అవునా, నాకు తెలియనే తెలిదు.
అందుకనే నేను, చెప్తున్నాను. మేమున్నది, దానికోస. అసమే నీ కళని నేను గుర్తించాను, ఇప్పుడు నువ్వు. ఈ కళతో, సాగిపోవాల అనుకుంటున్నాను. ఎట్లా దింగిండు చెప్పు, దాంట్లోకి ఒకసారి అయినప్పుడు, తెలివి రాదా. నీ కళలను నువ్వు పూర్తి చెయి, గుర్తించు. ఆ ఆ ఫోటో తీసీ దేవుని రూమ్ లో దవ చూద చందువా. మా అమ్మ నాన్న. బానే ఉన్నారు. ఇ ఏంది నువ్వు చెప్పు, గారెలా పిండి ఎం తెలువదాంటావ్.
ఇంతకు ముందు, మీ పేరెంట్స్ ఏం చెప్పారు.
ఇంతకు ముందు. ఏమీ చెప్పలేదు, మా తమ్ముడు కాల్ చేశారు. మా తమ్ముడితో మాట్లాడాను. వాడు మా. పేరెంట్స్ మీద, అలిగాడంట.
చిన్న అయినా, పెద్ద అయినా.
పెద్ద.
ఎందుకు.
ఏమో తెలువదు. ఈ ఈ రోజు, వాడు స్కూల్ కి కూడా, పోనందుకు మా పేరెంట్స్. కుట్టారనుకుంటాను. అందువలన, అడు అలిగి అన్నం, తిన్లే అంట. కొత్త స్టేటస్ ఎపించుకొని, ఫోటో దిగిండాట. నీకు వంట చేవొచ్చు కదా ఇప్పుడు నువ్వు పులిహోర ఎలా చేస్తారో నువ్వు పులిహోర తయారీ విధానం చెప్పు ఆ తె పటీకి మొత్తం పూస కూచ్చినంట తెలుసులే కానీ ఎన్ని మీరపకాయలు తీసుకోవాలి
ఉత్తమముంగా ఒక ఐదు మిరపకాయలు అయితే సరిపోతాయి ఒక ఇద్దరు గైతే
దానికి కోసుకోవాలా నడిచింద కొన్ని రోజులు చెప్పు కొట్టి కూరగాయలను కోస్తాం కదా మా పల్లీలు తీసుకోవాలా
పల్లిలు
ఉమ్ ఉమ్ ఏం పప్పు
చెనిగేపప్పు
కా మీకు కలో ఉంటుదా చెల్లని ఏ పప్పు అయినా ఎసుకోవచ్చా అ అ తర్వాత
నిమ్మాకాదు రాయసడి
ఏంది మిరపాకాయ తీస్ కోని ఆ ఆ టె లెమన్ వాటర్ తీసుకొని నిమ్మకాయని పిండుకొని అదే వస్తార అ అంటే మీ అవి పప్పులు వేసుకోవాలి దానికి ఆయిల్ లో వేసుకోకూడదా నున్నె అలా ఏంటి ఎంత అన్నంకి ఎంత నిమ్మకాయ రసం తీసుకోవాలి ఎంత
తగినంత నిమ్మ రసం తగినంత అన్నానికి తగినంత నిమ్మకాయ రసం తీసుకోవాలి
అవునా మాట్లాడు చతే ఈరోజు ఏమైనా ప్రత్యేకమైన క్లాస్ ఉందా
ఏమో తెలీదు నాకు నేను పోలేదు
అవునా నీకు సౌరశక్తి గురించి తెలుసా పెసుక సౌరశక్తి గురించి ఆ రోజ అర్థం కాలేదు
నాకు తెలీదు నువ్వు చెప్పు
అంటే సూర్యుతో ఉత్పత్తి అయ్యి వెలుగుని మనము ఉంచుకొని దానికి శక్తిలా మనం కరెంట్లా యూస్ చేసుకుంటాం అమ నా విన్పిస్సుందా తంతు నీ వాయిస్ కరెక్ట్గా వినిపిస్త లేదు పరద ఇప్పుడు కొంచెం బానే ఇన్పిస్
అక్కా వాళ్ళని మాట్లాడడం ఆ
అదే పక్కన ఆళ్ళకి నేను ఆపలేను మీరు చెప్పండి మీ మాటల్ నాకు వినిపిస్తున్నయ్ ఏమో చూద్దాం ఇప్పుడుంటే అన్ఎక్స్పెక్టెడ్ కాడి భా సరే మేమ్ అవునా త్యాీ ఊహు ఇంకా చెప్పండి విశేషాలు ఏమైనా ఉన్నాయా బాయ్ ఇంగా ఏమైనా కొత్త విశేషాలు ఉన్నాయా చంద్రనీీళ్లు ఉండే అ ప్ర అనే వచ్చి నువ్ మధ్యధ్య వచ్చి కుక్కల రెండు వసే అవునా ఆ
హలో చెప్పాల్ ఏమన్నుంటే
చాలా బాగుంది మీరు ఊ
ఆ బౌన్
నేనేం చెప్పాలని చెప్పారు గదా మీరు నాకిస్తున్న గౌరవం చాలా బాగుంది
అవునా
హూ
అవునూ అ స్త్రీల పట్ల చాలా గౌరవం ఉంటది మంచిగున్నంత సేపే మంచోడ్ని లేకపోతే చెడ్డో. ఏ మంచోలక్ మంచోన్ని చెడ్డోలక్ చెడ్డోన్
మీరూ ఉదయం ఏ సమయం కి లేస్తారు
నేను బియ్యమూ తెలీదు నేను ఫస్టే లేస్తాను
ఉదయం లేచినంక వ్యాయామం నడకకు వెళ్ళడం ఏమైనా చేస్తారా
అలాంటివి ఏం అలవాట్లు లేవ్ అక్క
ఎందుకు
మీరు ఆరోగ్యంగా ఉండనికె ఏం చేస్తారు, ఎలాంటి ఆహారం తీసుకుంటా. తారు
నేను ఆరోగ్యంగా లేను
ఏమైంది మీకు మీకు ఏమైనా ఆరోగ్యం క్షీణించిందా
పట్ట వినాట
అర్థం కాలేదు
రక్తహీనత వల్లన నువ్ వల్లన ఆ రక్కా దెబ్బ తిన్నది
దేని వలన
రక్త హీనం
ఆహా మరి మీరు రక్తం వచ్చే గల ఫలాలు తినడం చాలా మంచిది
ఆ
రక్తం వచ్చే పలాలు తినడం చాలా మంచిది అంటున్నాను
చాలా పూర్ ఫ్యామిలీ నాది రక్తం ఓచ్చేంతవరకు మనకు సడాం బ్బుల్ నా దగ్గర్ లేవ్
అయ్యో డబ్బుల గురించి చూస్తే ఆరోగ్యం క్షీణిస్తుంది కదా ఆరోగ్యం కూడా ముఖ్యం కదా ఇప్పుడు ఆరోగ్యంగా ఉంటేనే తర్వాత ఏమైనా పని చేయగలవ్
ఆ
అవును
హాయ్
ఉహ్ మీరు ఒక రోజులో ఎంత విశ్రాంతి తీసుకుంటారు
తెలియదు
ఎందుకు
ఏమో నా కూడా తెలియదు నేను ఎప్పుడు లెక్కించలేదు సమయాన్నీ
అంటే మీ పట్ల మీకు ఏకాగ్రత లేదా
ఏకాగ్రత కాదు సమయం లేదు
మీకు మీరు చూసుకోనికే సమయం లేదా మీరు అంతా బిజీగా ఉన్నారా హలో
అబ్బో
వినిపిస్తుందా
వినిపిస్తుంది చెప్పు
మీరు మీ ఆరోగ్యం మీద విశ్రాంతి మీద దృష్టి పెట్టరా పెట్టే అంత సమయం లేదా
ఆ సమయం లేదు
ఏం సమయం లేదంటున్నారు
ఏవయం సమయం ఉండాలి
ఆరోగ్యం చూసుకునే అంత సమయం విశ్రాంతి తీసుకునే అంత సమయం ఉంటది కదా
అవునా
అవును
మా రూమ్ లో ఒక బల్లి ఒకటే తిరుగుడు తిరుగుతుంది